హాయ్ అండి హలో ఏం చేస్తున్నారు ఏం చేయలేదండి ఇప్పుడె లేచాను చెప్పండి మీరు
ఏం లేదండి నేను కూడా ఇప్పుడె మా ఫ్రెండ్ తో మాట్లాడుకుంటా కూర్చున్నాను
ఇంకేంటండి
ఇంకా మీరె చెప్పాలండి.
చెప్పాలండి మీరె
ఆ రీసెంట్గా ఏమన్నా ఏదన్న జాబ్ కోసం ట్రై చేస్తారా
ఆ ఏంటండి
ని రీసెంట్గా జాబ్కి ఏమైనా ట్రై చేసారా
కా అండి అయి చేశాను అీ అంటే ఐటీస్ ఐటీ సైడ్ ఏమి రాలేదు కాగాని నాన్ ఐటీ సైడ్ వాళ్ళు నాన్ ఐటి సైడ్ కూడా అమౌంట్ అడుగుతున్నారండి
అవున
హ్మ్
మా ఫ్రెండ్స్ కూడా అదే చె చేస్తున్నార అనమాట అ అమౌంట్ కట్ తలి అది ఇది అని మాట్లాడుతూ ఉంట్రి ఇది చాలా కష్టంగా ఉంది జాబ్స్
అయిపోయిందండి సాఫ్ట్వేర్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే
అలా మాట్లాడుతుంటే భయం వేస్తుందండి
అగ్రికల్చర్ సైడ్ చూసుకోవాలండి నాకి ఇప్పుడు ఉన్నా సి సిచ్చవాషన్ చూస్తుంటే అగ్రికల్చర్ ఇజ ఫ్యూచర్ అనిపిస్తుంది ఫ్యూచర్ లో అదే ఇప్పుడు మనం ఏదైనా హెల్తీగా ఉండడానికి ఫుడ్ ఏ కదండి కావాల్సింది
అవును
ఫుడ్ పండించి బాగా మంచిగా ఆ వితౌట్ మందులు అంటే ఏం మందులు లేకోకుండా
ఆ
నాచురల్ గా పండిచ్చి
ఏమంటే ఫార్మింగ్ లాగా అంటున్నారు లేక కాకపోతే అగ్రికల్చర్ చదవాలి అంటున్నారా
అంటే అగ్రికల్చర్ చదవాలని కాదు అంటే చేయాలి ఏదన్నా చల్లగాని ఆ అట్లా
అంటే బ్యాగ మీ త ఇ ముందు మన తాత వాళ్ళు చేస్తంట్రి చూడండి అలా అ
ఆ ఆ డేస్ కి వెల్పోతుందండి మళ్ళీ లివు సాఫ్ట్వేర్ అంతా మాక్సిమం వైపోటు అయితుంది ఫ్యూచర్ ఆన్న ఫ్యూచర్ లో ఏదో రిప్లేస్ అయిపోయింది ఆల్రెడీ
హ్మ్ ఉ
డే డేకి కాంపిటీషన్ పెరిగిపోతుంది ఉన్న జాబ్స్ కూడా ఊడిపోయేలా ఉన్నాయి అందరికి చేసినా కూడా మహా ఎప్పుడుంటామో ఎప్పుడు తీసేస్తారో తెలియదు అడ టెన్షన్ టెన్షన్ కాపొతే తగ్గడం కన్న ఇడ ఏదో ఒకటి చూసుకోవడం ముందుకు పోవడం బెటర్ అని చల
అవునవును మేము కూడా అదే అనుకుంటున్నాము ఏమంటే ఇప్పుడు వర్క్ కోసం ఏదో ఒకటి అని
కేంటండి
చెప్పాలి అండి అగ్రికల్చర్ అంటే మనకి ఇప్పుడు పొలాలు అవి కూడా ఉండాలి కదండి అది కూడా
అవునండి ఏంటండి వాయిస్ వస్తుంది పక్కన ఏంటో
మా మా పీజీ ఆంటీ వాళ్ళు వచ్చారండి వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తున్నారు ఆ ఇక్కడ వాషింగ్ మిషిన్ అని బట్టలన్నీ ఉతుకుతారా ఇక్కడకి వచ్చి మాట్లాడుతున్నా సిగ్నల్
ఓకే ఓకే అండి
హ్మ్
హ్మ్ ఇంకేంటండి అదే స్ట్రేన్త్ ఉండాల అండి స్ట్రెన్త్ గా ఉండల్ల ఇప్పుడు అమ్మాయిల అంటే స్ట్రాంగ్ గా ఉండల్ల
హ్మ్
హ్మ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ క ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యుయేషన్స్ కి ఇప్పుడు అందరుూ తై పాండే గాని కరాటి గాని నేర్చుకోవాలండి ఆ ఇప్పుడు అమ్మాయిలు సెన్సిటివ్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటే బయట పనికిరాదండి సమాజం సెన్సిటివ్గా లేకోకుండా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండి కొద్దిగా ఫైట్ చేసేలాగా ఎదురు ఎదుటి వాళ్ళు ఏమన్నా అన్నా గాని ఏమైన్నా చేసేకు వచ్చినా కూడా ఫైట్ చేసే విధంగా ఉండలా మనం సాఫ్ట్గా స్మూత్ గా ఉన్నామంటే మనల్ని వాళ్ళు చేేసెస్తారు అట్లా కాకోకుండా మనం స్ట్రెన్త్ గా ఫైట్ చేసే విధంగా బాగా జిమ్ గాని కొద్దిగా శక్తి ఉంటే ఏదైనా సాధించేక అవుతుందండి
అవును
ఎప్పటికప్పుడు బాడీ ఫిట్ ట్గా ఉండడం గాని ఆ లేకపోతే ఏమనా నేర్చుకోవడం గానీ కొత్తవి అతే ఏమైనా సాధించుకొని వచ్చే టెక్నిక్స్ తెలుసుకోవడం గానీ ప్రాపర్ వే లో యూస్ చేస్తే ఏం కాదండి
లేకు కు కుండా అన్ని బ్యాడ్ కి ఆన్ యూస్ చేస్తా అయితే అంతే అండి అమ్మాయిలు కూడా ఇప్పుడేం తక్కువ కాద అని అన్ని చేస్తా ఉన్నారు
మ్మ్ అమ్మాయిల్ కూడా అన్ని చేస్తున్నారు అంటే అట్లా కాదండి అది అది వాళ్ళ ఫేస్ వేరే అంటే ఆ ఫేస్ ఆ ఫేజ ఆఫ్ లైఫ్ వేరే అండి ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్ లో మనం ఇప్పుడు మనం కరెక్ట్ గా ఉంటాము అన్ని అ లైఫ్ లీడ్ చేయాలా మంచిగా లీ లైఫ్ లీడ్ చేయాలా ఇల్లు కట్టియాల బాగా చేసుకోవాలా అని మనం జాబ్ చేస్తా అంటాం జాబ్ కు పోయి వచ్చిన చోట ఎప్పుడన్నా క్యాబ్ లో వస్త ఆమ్మో లేకపోతే ఆటోలో వస్తాం లేకపోతే బస్ లో ఒకటె రావచ్చు చెప్పలేమండి ఏ సిచ్యుయేషన్ ఏ టైం లో ఎట్లా ఉంటందనేది తెలియదు
ఈ మధ్యన అవి చాలా ఎక్కువ అయితున్నాయండి సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా చాలా ఎక్కువైతున్నాయి అంతే క
మా ఫ్రెండ్కి నేర్చుకోమని చెప్తూనే ఉంటా కానీ ఆ అ పిల్లా అంటే అంత పట్టించుకోదండి ఆమె
అంటే టైం అంత ఉండాలేమో కద్ దా అండి టైము ఏమన్నా లేదేమో
అంటే టైం లేదు అనేది విషయం కాదండి మన ఫిట్ ఫిట్నెస్ కోసం మనం ఒక వన్ అవర్ కేటాయించాల అది మ్యాండటరీ మన లైఫ్ ఎంత ఉన్నా కూడా ఏం జెస్తున్నా కూడా వన్ అవర్ అనేది మ్యాండేటరీ మన మన సేఫ్టీ కోసం మనం చేసుకుంటున్న అదొకటి ఇప్పుడు జాబ్ చేస్తుంటం ఇప్పుడు జాబ్ చేస్తుంటం డైలీ పో్యి వస్తాము డైలీ పోయి రావాలంటే మనం సేఫ్ గా మనకు కి స్ట్రెంత్ ఉంటేనే కదా మనం రాగలము పోయి వచ్చింటాం వర్క్ చేసింటాం పడిపోతాం వ చ్చి అది కాదు మనకు స్ట్రెంత్ పెంచుకున్నామంటే కొద్దిగా ఫిట్నెస్ పెంచుకున్నామంటే మనకు అలసిపోయినట్టు అనిపీయదు
దానికి కూడా ట్రైనింగ్ సెషన్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ అక్కడికి వెళ్ళాలేమో
అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సి చ్చిన అవసరం లేదండి మనమే చేసుకోవల్సి ఇంట్లో బాగా ఎక్సర్సైజెస్ గానీ వెయిట్ లిఫ్టింగ్ గానీ కొద్దిగా డంబల్స్ డంబల్స్ ఉంటాయి కదా డంబల్స్ ఓ టూ త్రీ కేజెస్ ఉన్న డంబల్స్ డైలీ ఒక ఫిఫ్టీ రెప్స్ దియడం ఈ పక్కా లెఫ్ట్ హ్యాండ్ తో ఫిఫ్ ఫిఫ్టీ రైట్ హ్యాండ్ తో ఫిఫ్టీ రెప్స్ కొద్దిగా పవర్ అనేది ఇప్పుడు ఆడపిల్లలు నేనున్న ఒక సెవెంటీ కేజెస్ వరకు నేను లిఫ్ట్ చేయగలను మీరు ఎంత చేస్తారండి
నేనుప్పుడు అంత మెజర్ చేయలేదని మామూలుగా మా ఫ్రెండ్స్ ని లిఫ్ట్ చేశాను అయితే ఒక ఫార్టీ ఫార్టీ
అట్లా కాదండి ప్యాకెట్స్ రైస్ ప్యాకెట్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా క్యాన్స్ కానీ
వేరేది ఉంటే చూడండి మ టూ బియ్యం ప్యాకెట్స్ ఉంటాయి చూడండి ఇ చిన్ అది మోస్తా ఆ అది మోస్తా
ఆ నేన్ ఫిఫ్టీ కేజేస్ ప్యాకెట్ లిఫ్ట్ చేయగలను మీరు లి ఫిఫ్టీ కేజెస్ లిఫ్ట్ చెయ్యాలంటే కొద్దిగా అంటే ఆల్మోస్ట్ తేడా ఉంది కదా
అవునవును
మ్మ్ అట్లా ఇప్పుడు అమ్మాయిలే ఉన్నారు చాలా మంది కొంతమంది ఉన్నారు జిమ్కి వెళ్తారు కొంతమంది నేను చూశాను సోషల్ సోషల్ మీడియాలో ఒక అ అంటే వాళ్ళు బాగా సారీస్ కట్టుకోయి ఉంటారా వాళ్ళ బాశ్లన్ స్ట్రెంత్ ఉంటారు స్ట్రెంత్ ఉండి వాళ్ళు ఎట్లా ఫ్లెక్స్ అయితారంటే హలో అబ్బా వాళ్ళన్ చూస్తే ఒకసారి అనిపిస్తుంది అసలు వీళ్ళ అమ్మాయిలేనా ఇంత బాగా ఇంత స్ట్రెంగ్త్ గున్నారు ఏదైనా ఇంత అంత బాగా ఫైట్ చేస్తున్నారన్న ఏదనా ఏ తైక్పాండే గాని కరాటే గాని ఇట్లా చేతులు ఊపడం గాని అసలు అది హు చానా ఆశ్చర్యపోయిన
నేను కూడా నేర్చుకుంటానన్ లే అయితే నేర్చుకుంటాను మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ తోకల్సీ
హు నేను చిన్నప్పటినుంచి నుంచి బాగా నేను అయితే వెయిట్ లిఫ్టింగ్ కానీ బాగా నా పిల్లలకి ఆ బాగా మంచిగా నేర్పిస్త అండి మంచిగా ఒక స్ట్రక్చర్ లో పెట్టేస్తా ఎందుకంటే బాడీ అనేది స్ట్రెంత్ గా ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఎక్కడకి పోయినా సాధించుకొని రావగలం ఆ బాడీస్ స్ట్రెంతే లేకపోతే ఎక్కడికి వెళ్ళగలం పోయకి వెళ్త
ఎమోషనల్ గ ఎమోషనల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా చేస్తామ్ అంటున్నారు
హ్మ్
ఫిజికల్గా స్ట్రాంగ్ గా ఉన్నా ఎమోషనల్ గా వీక్గా ఉన్నా కష్టమే అవుతుంది
హ్మ్మ్ అవునండి నేర్చుకోవాలి అన్ని నేర్చుకోవాలి లైఫ్ లో కింద పడి లేస్తేనే అర్థమయ్యది కింద పడిన్నా అని చెప్పేసి మనం అయ్యో పాపన్నా అంటే అద అవ్వదు కింద పడింతర్వాత వాడికి నొప్పి చేస్తుంది మనం అయ్యో పాపం అన్నాము అంటే వాడు ఏడుస్తాడు చిన్నపిల్లోడు మనం అనుకోకుండా ఉంటే వాడికి తెలుస్తుంది ఇంఒకసారి పడకూడదు నొప్పి నొప్పి ఉంటుంది మనం అయ్యో పాపం ఆంటే ఏడ్చేవాడు ఇంకా కొద్దిగా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చినట్టుంటది మనం ఇంకా ఏడుస్తాడు మనం వదిలేసినాం అనుకో వాడు ఏడ్చడు నెక్స్ట్ టైం పడినప్పుడు
అంటే ఫేస్ చేయడానికి వదిలేసేయాలి అంటున్నరు
పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి పేరెంటింగ్ అనేది చానా ఇంపార్టెంట్ లైఫ్ లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాన్నీ గారాభంగా పెంచినాం అనుకో పెద్దఐనంక కూడా గారాభంగా ఉంటాడు కానీ బయటకు పోయి ఏది సాధించలేడు చిన్నప్పటి నుంచి బాగా పెంచినాం అంటే వాడు పెద్దయినక ఏదో ఒకటి చేస్తాడు
ఓకే అండి
ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి బాయ్